అ హలో
నమస్కార అండి
నమస్కారం అండి ఎలా ఉన్నారు
బాగున్నాము అండి మీరు బాగున్నారా
మేము చాలా చాలా బాగున్నామండి
హలో
వినిపిస్తుందా హలో వినిపి వినిపిస్తుందా అండి
వినిపిస్తంది అండి ఇప్పుడు
ఓకే ఏం చేస్తున్నండి
ఏం చేస్తామండి పిండి వంటలు చేస్తున్నామండి
వావు పిండి వంటలా ఏం చేస్త చూస్తున్నారండి పిండి వంటలు
సద్ద రొట్టె చేస్తున్నామండి
సద్దరొట్టెలు వావ్ నాకు కూడా చాలా ఇష్టం ఇష్టమండి సద్ద రొట్ట లోవన్నీ కానీ మా ఇంట్లో అయితే ఎక్కువగా సం క్రాంతి టైంలో చేస్తామండి సత్తిరొట్టెలు అంటే మా అమ్ మా అమ్మగారు చాలా బాగా చేస్తారు
అవునా అండి
అవునండి మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది అప్పుడు అప్పుడు అప్పుడు బాగా తినే వాళ్ళము ఇప్పుడు చాలా తక్కువ అయిపోయిందండి ఈ కాలానికి మా ఈ కాలంలో ఇప్పుడు ఎక్కువగా చేసే వాళ్ళే తక్కువ అయిపోయారండి
మేం చేస్తుంటామ అండి ఎప్పుడప్పుడు
ఆ అవునాండి అవుదండి అంటే సద్ వత్తులు కొర్రలు జొన్నలు ఇలాంటి వాటితో తిన్న వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది
అవునడి సద్దరెట్టి జొన్న రెట్టి అే ఇట్లా జన్నరెట్ అయితే టిఫాన్ కూడా వాడుతుంటాం అండి మేము
ఓ చాలా గ్రేట్ అండి మేమైతే ఇక్కడ ఎక్కువగా దోశలు చపాతీలు ఇవే వండుకుంటామ అండి ఆ ఆ పిండిలతో చేసేది ఆ సిరిధాన్యాలతో చేసే వంటకాలన్నీ ఇప్పుడు మా అంటే ఇప్పుడున్న కాలానికి మేమైతే చేసుకోలేము ఎక్కువగా అప్పుడు కాలం వాళ్ళు అయితే చాలా బాగా చేసే వాళ్ళం మీరు బాగా నేర్చుకున్నారండి
మా అమ్మగారు నేర్పించారండి మనకి
చాలా గ్రేట్ అండి ఇంకా ఏమేం వడుతారండి మీరు అంటే ఏం పిండి వంటకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు
రవ లడ్డూ చేస్తాము కజ్జికయలు చేస్తాము చకలాలు చేస్తాము ఆ నిప్పట్ల చేస్తాము
పజ్జికాయలు అంటే ఏం చేస్తారంండి ఏమి తజ్జికయలు చేస్తారు మీరు ఎక్కువగా
కజ్జికాయలుంటే ఆ శనగిత్తనాలు నువ్్వలు బెల్లము వేసి చేస్తామండి
అవునులేండి నుువ్వులు తిన్నా చిన్న గంజలు తిన్నా పిల్లలకి చాలా బలం అంటారు కదా
అవును
వాటితో మీరు కజజికయలు వండుతారా మా సైడ్ అయితే ఎక్కువ సలబిడి అంటారు కదండి దాన్ని ఎక్కువగా చేస్తామండి అంటే శనగ గింజలు నువ్వులు బెల్లము ఇవన్నీ వేసి
అ అట్లాను అట్లానే వెరైటీగా చేస్తను ండి వేరే చేస్తాము ఇవయితే కజ్జకాయలు చేస్తాము ఆ దాంట్లోకి ఇంకా కొన్ని బియ్యము శుద్దలు ఇట్లాంటివన్నీ వంచి చలబిడియాని చేస్తామండి
ఓకే మీరు దాంట్లోకే అన్ని వేస్తార అనమాట సద్దులు అవన్నీ బియ్యము అన్నీ వేసి చేస్తార అనమాట
అవును అవును
ఓకే ఇంకా ఏం చేస్తారంండి మీరు వెరైటీగా అంటే మా సైడ్ అయితే మేము సెలబ్రిటీ అవన్నీ అంటే ఎక్కువగా ఇంకా ఏం చేస్తారండీ మీరు వెరైటీగా అంటే మా సైడ్ ఐతే మేము చాలాబిడి అవన్నీ ఏం వేయాం కానీ ఎక్కువగా శన గింజలు మరియు నువ్వులు బెల్లం వాటితో మాత్రమే కొడతాం అండి అంటే మిక్సీ పట్టేస్తాం మేమైతే మీరేలా చేస్త సరే అండి మిక్సీ పట్టేస్తారా
లేదండి రుబ్బు రోజులతో రుబ్బుతా పండి మేము
ఊ రబరు వాళ్ళుతో రూబ్బుతారా చాలా గ్రేట్ అడి మీరుసలు చాలా కష్టపడుతున్నారుార అయితే
అనండి ఆ మిక్సి పట్టేద అంటే రుబ్బు రుబ్బు చేస్తే టేస్ట్ ఉంటాయండి
అవునండి అయినా పిండి వంటల అంటేనే మన సంస్కృతి సంప్రదాయం కుటుంబ బంధాలకు ప్రతీకలుని చెప్పాలి ఎందుకంటే పండుగల సమయం లో అందరి బంధువులతో కలిసి మం పోవడం అంటే కుటుంబ ఆ మధ్య ప్రేమ పెరగడానికి కూడా ఈ పిట్టి వంటలు అనేది చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట అందరు కలిు వీడిక చేర్ కుంటారు కదండి
ఆ శనక్కేసి చేస్తామండి మామూలుగా అంటే శన ఇంకాయ సీజన్ వచ్చినప్పుడు కూడా పచ్చి చిిన విత్నాలతో ఓలిగలు కూడా చేస్తామండి మేము
పచ్చిచ్చినింకిింజల్తో పోోలి గల
అవునండి చాలా బాగుంటాయంండి అవి
మేమైతే ఎక్కువ ఓ మేమైతే ఎక్కువ కొబ్బరి లి అంటే ఇవి పూర్ణ మూలికలు ఇలాంటివన్నీ
అలాంటివి చేస్తాము ఈ సీజన్ వస్త ే శనగిత్తనాలతో చేస్తామండి
ఓకే అంటే మేము ఎప్పుడు తినలేదులేండి అలాగా అంటే చిని అంటే ఫస్ట్ టైం వింటున్నాను ఇలా చిన్న గింజలతో ఒలిగలు చేయడం అనేది అంటే మేమైతే ఎక్కువగా అపోయింది కోవా ఓలిలన్నీ కొబ్బరి ఓలిగలు పూర్ణం లిగలు ఇలాంటివి విన్నాం కానీ ఆ చిన్న గింజలతో ఓలిగలు చేయడం అనేది వినలేదండి
అవు అఓకే మేం చేస్తా ఉంటామ అండి చెనక్కకాయ పచ్చి చెనక్కకాయ దొరికిన అప్పుడలా చేస్తా ఉంటామండి
అవునులేండి అయినా మన పూర్వీకులు తయారు చేసిన పిండి వంట ఆరోగ్య అనే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి ఇప్పుడు పూర్వీకులంతా ఎక్కువగా జొన్నలు రాగులు గోధుమలు వాటిని ఎక్కువగా వాడే వాళ్ళు కాబట్టి శరీరానికి కూడా చాలా శక్తి తినిస్తాండ అప్పుడు ఇప్పుడు కాలానికి అవన్నీ తగ్గిపోయాయి కానీ ఎవరో మీలాంటి వాళ్ళు కొంతమంది మాత్రం వాటిని ఇంకా ఉపయోగిస్తున్నారు
మేమైతే దోశలకు గానీ అప్పుడు జొన్నలు ఇట్లాంటివన్నీ కూడా వాడుతాంటామ అండి బియ్యమే అయికోకుండా జొన్నలు జొన్నలతో జొన్నలు రోట్లక వేసి దంచి నానబెట్టి మీకు రుబ్బుతామండి రుబ్బి పోస్తాం
అవునండి అవన్న ఏం అవన్నీ మాకైతే చిన్ననాటి జ్ఞాపకాాలని చెప్పాలండి ఎప్పుడో మా అమ్మమ్మ గారు మా అవును అ అవియాన్నీ మాకు ఐతే చిన్ననాటి జ్ఞాపకాలు అండి మా అమ్మమ గారు నాన్నమ్మ గారు ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఇలా పిండి బట్టలన్నీ చేసి పెట్టే వాళ్ళ అనమాట అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తు న్నాయండి చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం అనమాట అలాంటి ఇవన్నీ అమ్మమ్మ గారి ఇంట్లో అలాగా
మేమి ఇప్పుడు చేస్తాంటాం అండి అప్పుడప్పుడు చేసుకుంటాంటాం
ఒకే
ఎప్పుడు చేసుకోనికు టైం లేకుండా టైం దొరికినప్పుడున్నా అట్లాంటివన్నీ చేసుకొని తింటుంటాం
అవునులేండి అప్పుడు సాంప్రదాయాలను ఇంకా ఇప్పుడు కూడా మీరు పాటిస్తున్నారనమాట చాలా ఇద్దరేటండి
అవునండి
అయినాప్పు అప్పుడు కాలానికి ఇంటికి వచ్చే వాళ్ళకి పిండి వంటలు చేసి పెడితే అదొక ఆతిథ్యం వచ్చినట్టు అనమాట అంటే మన ఇంటికిచ్చిన ఆతిథులకి ఆ మనం ఆతిథ్యం ఆ పిండి వంటలతోనే ఇచ్చే వాళ్ళము కదండి అప్పుడు
అవునండి అవును అండి
కాలానికింతే ఏముందండి ఇప్పుడైతే బాగా నార్మల్గా హోటల్స్ ఇక్కడ షాప్కి వెళ్ళేసి నార్మల్ గా స్వీట్స్ పట్టుకొచ్చేస్తూ ఉంటారు లడ్డూలని ఆ మామూలుగా అవి స్వీట్స అన్ని యా
మేమైతే మేమైతే ఇంట్లోనే చేస్తాము అండి ఇప్పుడు కాని మాకు ఎవరన్నా చుట్టాలు బంధువులు పిల్లలు వచ్చినప్పుడల్లా మేము ఇంట్లోనే చేస్తంటాం మేము అక్కడ షాపుకి వెళ్ళి కొనికొచ్చి పెట్టడం అంత లేదండి
చాలా మంచి అలవాటు అండి ఇప్పుడు పిజ్జాలు బర్గర్ వల్ల ఆ చాలా మంది ఆరోగ్యలు అన్ని చెడిపోతున్నాయి అసలు
అలాంటి వడ్డీ మేం తేమండి పిల్లలకి పెట్టము
ఇప్పుడు ఫుడ్డి ఇప్పుడు పెడితే పిల్లలు కూడా చాలా బలంగా ఉంటారు అసలు అప్పటి కాలానికి వాళ్ళయితే వందేళ్ళు జీవించినా కూడా చాలా గట్టిగా ఉండే వాళ్ళండి ఇప్పుడైతే అరవై ఏళ్ళకే అసలు కాళ్లు నొప్పులని చేతుల నొప్పుల అనేసి అంటే జుట్టు తెల్లబ తెల్లబడిపోవడం నడవడానికి చేత కాకపోవడం అంటే ఐ సైడ్ తగ్ కళ్ళు చూపు మందగించడం ఇవన్నీ ఇప్పుడు ఆరోగ్యం ఆరోగ్య విషయాల్లో కూడా చాలా ఫుడ్ చేంజెస్ వల్లనే వస్తున్నాయండి ఈ ఆరు సమతుల అ అసమతులన వల్లనే వస్తున్నాయి ఇస్తపతి
అవును మేమైతే ఇంట్లోనే చేసి పెడతామని
అవునండి అప్పుడు వాళ్ళయితే ఎంత గట్టిగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ కాలానికి కూడా బాగా అలవాటు చేసుకుంటే ఇప్పుడు కూడా అంతే గట్టితనం ఉంటారెమో కదండి
అప్పుడు మా అమ్మ వాళ్ళు చేసి పెడతండ్రి మాకు అదే అలవాటు అయిపోయిందండి మేము కూడా ఇప్పుడు పిల్లలకి వచ్చిన గేస్టులకి అవే చేసి పెడతాము చాలా ఇష్టపడతారున్నమాట మేము చేసే పిండి వంటలు చాలా బాజెస్
ఓకే అయన పిండి వంటలు అనేది కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు అవి మన సంస్కృతి సాంప్రదాయం ఆరోగ్యం అన్నిటీని అన్నిటికీ హెల్ప్ అవుతుంది
అవునండి
ఇంకా అండి అంటే మీకు ఖర్జూరపు లడ్డూలు అవన్నీ చేసికి వస్తుందా అండి
ఆ వచ్చండి చేస్తామండి ఖర్జూరపు అమ అ జింజలు తీసేసి అవి ఆ రుబ్బి ఇవి జీడిప అప్పు ఆ బాగానే ఇట్లాంటవన్నీ ఎసేసి ఉండల్ ఈ సమ్ అది చేయడం ఈజి ఆ ఈజి ఈజి అది చేయడం
అవున్లేండి నోక్ అంటే నో ఫైర్ కుకింగ్ అనమాట అంటే మంట లేకుండానే వంట చేసేయచ్చు
చేయ
కదండి అవులే అయినా అది ఆరోగ్యం కూడా అయినా చిన్నపిల్లలకి డ్రై ఫ్రూట్స్ అలాగే ఇస్తే తినడానికి మారం చేస్తారులేండి అది లడ్డూల్లా కట్టిస్
అవి న ఖర్జూర వేస్ ఖర్జూరలేస్తే అస్సలు తినరండి అవి ఆట్ట లడ్డూ లాగా చేసిస్ తొ తిటారు
అవును లడ్డు రూపంలో అయితే పిల్లలకి ఎట్టుందో లడ్డు రూపం అంటే ఎంతైనా బాగా ఇష్టపడత సున్నండలు పెడుతుంటారా అండి సున్నండలు చేస్తరు మీరు
సు సున్నండలు తక్కువ అండి చేసేది రవలడ్డు చేస్తా ఉంటాము బెల్లం వేసి చేస్తాము రవలడ్డు క్కర వాడడంలేదు
చాలా మంచి అలవాటండి మేమైతే సున్నుండలు కడుతూ ఉంటామండి పిల్లలకి పిల్లల కోసం అని అదే ఉద్దిపప్పు చాలా మంచిది కదండి తింటే ఆరోగ్యానికి బలం బాగా బలంగా ఉంటందని చెప్పేసి సున్నిపిండితో సున్నుండలు పెసరపిండితో పెసరుండలు చే ఊ ఉంటాం అనమాట
పెసిరుండలు మేము చే మేము చేస్తామ్ అండి పెసిరుండలు అయితే చేస్తాము సున్నుండలు అయితే తక్కవ చేయడం
ఓకే
పెసరుండలు లవ రవ లడ్డు ఖర్జూర లడ్డు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం
ఒకే అయితే మంచి ఆహారమే పెడుతున్నారన్నమాట
అవునండి పిల్లల పెద్దలు ఇష్టం గానే తింటుంటారు
ఓకే చాలా ధన్యవాదాలండి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు
ధన్యవాదాలు